ఇస్తునక్క
ఆ బావున్నవార
మీరు
ఉమ్ బావున్న ఏం చేస్తున్నా తిన్నావా
తిన్నక్క మీర్ తిన్నారా
ఉ తిన్నా ఇంతకుముందే
ఎం చేస్తున్నారు మరే
ఏం లేదు ఏం లే అక్క కాసేపు చదువుకున్న చదువుకొని
స్టడీ ఆ
ఆ అవున్ర నువ్వు జాబ్ చేస్తావా.
మియాంత స్టడీ.
ఉం నాక్క
తిన్నారా మరి ఏమ్ స్పెషల్ ఇవాల.
ఉమ్ ఇవ ఈ రోజు ఏముంది పప్పు కర్రీ.
ఒకే.
ఎప్పటికీ ఏదోస్ స్పెషల్ కైప్ హాస్టల్ కాబట్టి ఆ కాలేజ్ ఉన్నది ఇన్స్టిట్యూట్ ఒక టూ అవర్స్ ఏమో క్లాస్ ఉంటది మళ్ళీ వచ్చి హాస్టల్ కి వచ్చి చదువుకుంట
ఓకే ఇన్స్టిట్యూట్ ఆ స్టడీ అయి పోయింది ఇన్స్ట్యూట్ లో జయిన్ అయ్యారా
ఉం అవును ఈ స్టడీ వచ్చేసి టోటల్ మెడికల్ కోడింగ్ జాబ్ అనేసి వింటున్నా అయి ఇప్పుడు కొంచెం ఆ అవును
ఉం హు
సార్ కోడింగ్ ఎగ్జామ్ కి రాద్దాము అనేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఉం నువ్ ఎం జదువుతవ్
ఎన్ని మంత్స్ ఉ బిటెక్
బిటెకా ఒకే ఆ త్రీ మంత్స్ ఉంటది రా ట్రైనింగ్ వచ్చేసి త్రీ మంత్స్ ఉంటది ఆ అ సె ఎగ్జామ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అట్లా ఉంటంది ఓన్లీ ఫర్ ఎగ్జామ్
టూ తౌసన్ ఆ
సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఏ ట్రైనింగ్ కి ట్వంటీ థౌజండ్ తీసుకుంటారు
ఎందుకు ఎగ్జామ్ ఫీజు సేవేంటీ ఫై థౌసండ్ అం
అంటే అది అమెరికా వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ అన్నట్టు ఇప్పుడు అమెరికా వాళ్ళు మనల్ని కొనుక్కుంటున్నారు అన్నట్టు అట్లా ఇది ఎట్లా అనంటే ఉం ఇప్పుడు అక్కడ ఇన్సూరెన్స్ ఆమ్ ఆ లేదు రా నాది డిగ్రీ ఎ
ఓకే
నార్మల్ గా డిగ్రీ యే కాని ఇట్లా మెడికల్ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండే చేస్తున్నా ఉహు మళ్ళీ పోతే ఇప్పుడు అమెరికా వాళ్ళ కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్ మార్నింగ్ కల్లా ట్వంటీ ఫోర్ అవర్స్ లో రి రిజల్ట్ వస్తది
ఓకే ఎప్పుడుంద అది ఎగ్జామ్
ఇంకా వన్ మంత్ ఉందిరా వన్ మంత్ వుంది వాల్ అ
ప్రిపేర్ అవుతున్నారా మరీ
హ్మ్ అవుతున్నా చదుతనేవుండల్లెగా ఆ
హ్మ్ ఇది అది ఏం లేద్ అయిన అంత టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు ఎందుకనం అ టే ఈ కోడింగ్ వచ్చేసి కోడింగ్ ఎగ్జామ్ ఎట్లుంటది అని అంటే ఓపెన్ బుక్ ఎగ్జామే ఉంటంది.
హ్మ్ రియా క్షన్స్ అని గుర్తుండాలి కదా
రియాక్షన్స్ అంటే కోర్ట్స్ అన్నీ ఓపెన్ ఆ బుక్ క్లోనే ఉంటాయి కాబట్టి మనం ఆ సిరీస్ ఎక్కడ ఏ సిరీస్ ఉన్నాయి అనేది వెతుక్కొని కోచ్ చేయాలి. ఇప్పుడు పర్సన్ కి ప్చ్ పేషెంట్ కి ఫీవర్ ఉంటాది. ఆ ఫీవర్ కి ఒక కోడ్ ఉం
హ్మ్ అందు ఎలా ఎలా గుర్తు ఉంటయక్క
అంటే మేము అన్ని కోచ్ ఏం గుర్తు పెట్టుకోము రా జస్ట్ అట్లా ఎట్ల కోచ్ చేస్తాము అనే ప్రాసెస్ మాత్రమే గుర్తు పెట్టుకుంటాం.
హ్మ్
హ్మ్ అన్నీ కోర్చ్ అంటే దాదాపు ఎయిటీ థౌసండ్ కోర్చ్ ఉంటాయ్ అన్ని గుర్
అదే అంటున్నా అదే అదెలా గుర్తుం తెర అడుగుతున్నాను తె
హ్మ్ అదే ఆ మళ్ళీ ఎయిటీ థౌసండ్ కోర్చండి ఇప్పుడు డిసీసెస్ కి కోర్చ్ కోర్ట్ చేయాలే మేము మళ్ళీ ఆ సప్లయర్స్ అని అంటే ఇప్పుడు డాక్టర్స్ గానీ నర్స్ గానీ వాళ్ళు సీజర్స్ అ ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు గదా.
హ్మ్
కి కూడా కో కోర్చ్ ఉంటయ్ అంబులెన్స్ కి కోర్డె
ఆ
ఉం ఇది ఎట్లా అనంటే అమెరిక్ రిక్ వాళ్లు ఇన్సూరెన్స్ ఉన్నట్టు ఇన్సూరెన్స్ వాళ్ళు ఆర్సిఎం అని ఉంటాది రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్
ఓకే
ఊమ్ ఆయ్ ఇలా ఇన్సూరెన్స్ వాళ్ళు హాస్పిటల్ కి ప్రొవైడ్ చేస్తారు మని అట్లా పేషెంట్స్ దాని హెల్ప్ ద్వారా తీసుకుంటారు ట్రీట్మెంట్
ఉమ్
ఇది కోడింగ్ అం
ఉమ్ హుహు అదే నువ్వ కెమిస్ట్రీ నే కాద్ అక్ కా రి రియాక్షన్ లో ఒక టాపిక్ యే గుర్తు ఉండవు అసలు
రియాక్షన్స్ అన్నా ఇందులో రియాక్షన్స్ ఏమి ఉండవులే గాని అన్న్ కోడింగ్ ఇప్పుడు ఫీవర్ కి కోడే
ఉయ్అంటే కెమిక్ ఆ ఉంటాయి కాదా కా ఏదైనా ఎవర్ స్టడీ ఆలే నీక్ తేల్ స్
ఉమ్ అదే ఆ మరి ఇగ్ బీటెక్ అనంటే ఆ మ్యాస్ ఏమన్నా తక్కువ
హుహు ఇగ్ ఏదైనా తక్కువ ఉంటది ఇగ
మనకి మ్యాథ్స్ అంటేనే భయం అందుకేనే బైపీసి ఫీల్ క్ వచ్చ్
మెన్ అద్ భయమ్ కాబట్టి ఇందులకి వచ్చా
ఉమ్ ఉమ్
ఉహ్ అంటే గ్రిప్ లేదు దాని పైన బేసిక్స్ యే
ఆ ఎంటిర
బేసిక్స్ లేవు ఈ జూవాల్జి జూవలాజీ మీద తీయరీ
కానీ మీ తీరిస్ ఆ మ్యత్స్ లో వచ్చసీ తీరేసి అని మళ్ళి ఫామలాస్ అని ఆ ప్రాసెస్ మొత్తం చేయాలి డేరివేషన్ పర్ట్స్ ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ వాస్తదో రాదో తెలిదు అది వదిలిపెట్టేసి అది ఏదైనా లెద్ కాని ఆన్సర్ మనం ప్రాసెస్ చేసినమా చాల్ ఫార్ములా రాసి
ప్రాసెస్ చేసి వదిలేషేది హ్మ్ అదే హే ఫోర్ మార్క్స్ కి టూ మర్క్స్ వచ్చేది పైసా ప్రాజెక్ట్స్ రాస్తే వన్ మార్క్ టూ మార్క్స్ వాళ్ళకి నచ్చి నాయి తోచినాయి ఇచ్చేస్తార్ అయ ప్రా చేసినప్పుడు ఒస్తాయ్ి మళ్ళీ అడవొయ్ ఎగ్జామ్ హాళ్ళక్ వోయిన్ తర్వాత దొబ్బుతాయ్ నాకైతె చాల్ సార్ల్ అట్ల అయింది అబా ప్రాక్టీస్ చేసి చిందిగా రూమ్ లో ఒచ్చేది ఎగ్జామ్ అయి దెబ్బ పడేది అనిపిస్తది కానీ అక్కడికి కొన్ని హార్డ్ గా ఉంటాయ్ ఆడికి ఎళ్ళిన్ తర్వాత ఆన్సర్ వోద్ది ప్రాజెస్ వస్తది గాని ఆన్సర్ పోద్ది.
హ్మ్
ఎయిట్ మాక్స్ సిక్స్ మాక్స్ ఏసేస్తారులే అనేసి లైట్ తీసుకున్
హ్మ్ కన చానా
కష్టం మ్యాథ్సంటె చాలా
రీ మ్యాథ్స్ ఐనా
కెమిస్ట్రయినట్లానె కెమిస్ట్రీ కూడా అలానే ఉంటది.
అదే డేరివేషన్ పాట్స్ ఉన్నాయ్
నేను బరించలే
ఇంకా మొన్నా సంక్రాంతీ ఎట్లా జరుపుకున్నవ్
సంక్రాంతి ఆ సంక్రాంతి జరుప్కోలేక్క మేము
కూ ఆ.
ఫ్యామిలి ఇష్యూస్.
ఆ ఏంటివి రా.
బోగి రోజ్ కరెక్ట్ గా.
ఆహ
సెలవు చేసుకోలే ఇగ
అయిన ఇప్పుడు ఉగాది ఉంది లేగ
ఉగాది గుడ లేదు ఇగ
అంటే ఓహో సొంత తాతయ్యనా వన్ ఇయర్ చు టూ అట్లనా ఆహా ఓకే. హ్మ్ ఇగా అట్లయితే తప్పదు వన్ ఇయర్ వరకి మళ్ళీ.
త్రీ మంత్స్ అన్నారు ఏప్రిల్ వరక్
ఆ
ఏప్రిల్ వరకు అన్నారు ఏప్రిల్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఫెస్టివల్ నుంచి చేసుకోవచ్చు.
అదే అయినా పర్లేలే మరి బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాయి బతుకమ్మ అనింటే దాదాపు ఫ్రెండ్స్ వస్తు ఉంటారు కదా.
ఆ నైన్ డేస్ దుర్గ మాతా దగ్గర ఉంటా గా గ
హ్మ్ ఓ హ్మ్
దుర్గామాత దగ్గరికి వెళ్తాం మెమ్ దుర్గా మాతను పెడతారు కాలనీ వళ్ళు దుర్గామాత దగ్గరికి వెళ్ళి పూజలు ఉంటాయి కదా పూజలు చేసిన తర్వాత కొద్సేపు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆడుకొని
ఇయ బతుకమ్మ కూడా బానే ఉంట అదే మళ్ళీ బతుకమ్మనంటనే అసలు తెలంగాణలో ఫేమస్ పండుగ
మాకు ఒక త్రీ ఫ ఫైవ్ డేస్ ఏమొ ఇచ్చి హలిడెస్ ఎక్వవ్వలేదు
మీకైనా ఫైవ్ డేస్ ఇచ్చలే మాకైతే వన్ డే న ఇచ్చ ఎట్లా అనండి
వెళ్ళి నమ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వెళ్ళినాం అంతే
హు హ్మ్ అప్పుడు జబ్ మళ్ళ ఇ వన్డే మ వస్తుంది వండే సండేల్ జాబ్ చేయడం వల్ల ఒకటే రోజు ఇచ్చిలరా హాలిడే లీవ్
అవునా జాబ్ కూడా చేసినావా
హ్మ్ బిఫోర్ జాబ్ కూడా చేసిన జాబ్ జెసె నర్చక అది నచ్చక వద్దు మనకు దది తర్వాతన నాపోలలో జాబ్ చేసన్నారా
ఓ ఓకే
సిస్స్టంట్గా
ఆ
బాగుండేది అసలు హాస్పిటల్స్ ఫిల్డొ కూడా ఇప్పటి వరకి అందరు కూడా చాలా బాగా మేడం మేడం అని బాగున్నారా అది ఇది అని కాల్ చేస్తా ఉంటారు
హ్మ్హ్మ్ బగుంటాది ఇల అయితే
ఉమ్
అక్క నేం జయిస్తా
అ
లైన్ లోనే ఉండండి.